చెసున్నావ్
ఏం చేయట్లే ఇడా గూసున్న బైట
బైటనే గూసో నేను చార్జింగ్ పెట్టుకొని గుసున్న
ఎందుకు ఛార్జింగ్ లేదా
లేదు పూజిత
నా దంట్ల ఎయిటీ ఓ
మ్ కుండ ఏం పనుంది నీకు ఉకే చార్జ గుచ్చుతవ్ అళ్ళ
మ్
తిన్నవా అన్నం
కొనిస్త తిన్న నుతిన్నవా
లిలి లికన్స్ ఫ్రై చేసుకున్నం మేము
మ్ దా రోజోకటి తింట్నవా
ఫ్రై ఎస్
వాయిస్ బ్రేక్ అయితుంది ఉమ్
రిచ్చ్ రిచ్చ్
అమ్మ వాయిస్ బ్రేక్ అయితుందే వేరే దగ్గర పోయన్న మాట్లాడు
ఆ
హ్మ్
అది ధనవంతుల జీవితము అంటున్న
అంతేనా మాదే పేద జీవితమా అయితె
అందు బెంగళూరు రా బ్బుస్తా నేను రోజుకోటి తిపిస్త నీకు
నువ్వన్న దిసపోరాదు మరి
తీసుకొస్తా తీసుకుపోత రా అంటున్న నేను మొన్న రా అన్న బ్యాగ్ సర్దుకో అంటె ఇన్నవా నువ్వు
మ్ మీ అన్న రమంటున్నడని రమన్న
నా కాడికే తీసుకుపోత అన్నగా
నేను అంతటిని నీకాడి తీసుకోపోత తీసుకోపోతా అన్నవా
సరేలే ఇప్పుడు అంటున్నగా ఈసారి రారాదు
మరో ఒచ్చి తీసుక వొ
వద్దామనే ఉంది పూస కానీ రాలేను
రా ఇగ ఏంజెత్తవ్
మరీ ఎగ్జామ్స్ ఉన్నయ్
ఎట్టైన పరువలేైనంక వస్తవ్లే ఇగ ఉంటావ్
మరి ఏం జేయను ఇడుండి ఇగా యడికైన బయటికి ట్రిప్పుల్కి పోదామనేనెమో పంపడు ఇంట్ల ఏమోద్దు నడువు ఇంటికి అంటడు సరేలే ఇగ నువ్వు పం నువ్వు పంపనప్పుడు ఏం చేయాలని నేను ఇంటికి ఒత్త
హు
ఏం జేయాలి మళ్ళ
ఏముంది శచేయ్యా తప్పదిగ రావాలి
హ్మ్
ఉమ్మ్
ఏం జేస్తుర్రు అందరింట్ల
అమమ్మ అల్చిపోయి అడ్డం ఒరిగింది
మ్
మ్ బుడ్డాయిన పండుకుండు పెద్దామే తీట పని జేత్తుంది
అక్కా ఏమో జేస్తుంది ఏమో ఏం జేస్తుందొ ఏమో మేము బయట కూసున్నాం
ఎం కూర వొండిరు
కాకరకాయ్
నిన్ననే కాకరకాయ అన్నావు గ
నిన్న కాకరకాయ్ ఇయాల కాకరకాయ్
ఎందుకు అట్లా
ఏమో
నేన్ మరిస్ చెప్ప ఎం లే ఈ రోజు స్టడీది హాలిడే ఇచ్చిరు కానీ చదివిరు ఏం లేదు పొద్దున పదింటికి లేషినా పదింటికి లేషినా పొద్దున
ఆం ఉమ్
మధ్యానం టమాటా చారు చేషుకున్నాం మధ్యానం తిన్నం అన్నం వొండినా టమాటా చారు చేషినా
ఊ
తిన్నము ఫోన్ చూషినము సాయంత్రం అయ్యింది అది ఈ బూస్ట్ ప్యాకెట్ కోసం అని వర్షం లో పని వాళ్ళ వర్షం లో దడుచు కుంటూ పోయి మరీ బూస్ట్ కొనుకొచ్చుకున్నాం బట్లన్నీ తడిచినయి వచ్చేసరికి ఇగ సాయంత్రం అయ్యింది గిన్నెలు కడుక్కొని మళ్ళీ టీ చేసుకొని తాగి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకున్నా
సర్పు అంతా పడబోసింది తీయ్యనే మరి ఎంచా ల్యాసలేను నువ్ తీసుకోవా నేను ఎత్తుకుంట నేను ఎత్తుత గానీ చెయ్ పెట్టకు పిల్ల తినేది అనుకుంట్నవా ఏంది ఇది దిగి పోదాం దా మనం సర్పు అంతా కింద పోషినవ్ గా
ఆమెకు అందేటట్లు ఎందుకు పెడ్తరు మరి ఆయన్నీ
ఇల్లు గడిగినము ఆడనే పెట్టి మర్చిపోయినా
ఈ
ఉమ్
ఇంక మరి
చెప్పాలి ఇస్త
చుత్ ఇంగ రేపు ఉంది రేపు చదవాలి ఇగ
చెయ్ పెట్టకు నోట్లో పెట్టుకున్నవంటే ఏం లేదు ఇగ
ఏముంది సర్పు సర్పు అయితది కడుపు అంతా
సర్పు సర్పు కడుపు సర్ తర్వాత సంగతి గానీ అనిపించుకు అమ్మమ్మ బాబాయ్ కొడతడు నన్ను ఫస్ట్ నువ్వు రా బాబాయ్ ఈడికి పోనాయి గిన్ను ఏమని చెప్తున్నా
జున్ను అంటుంది గదూ
ఆ అన్నియ మరి
హామ్ పేరు ఆమెకి వొస్తుది గా పల్కడానికి
ఇంక అరుస్తా ఏ నీ బిడ్డ బడబోసిన సర్ఫంతా ఎత్తుకుంటున్నా ఏం ఉంది చెయ్యయి
ఇ నీటుగ గడగలే పూజిత ఇల్లు అందుకే మళ్ళా పోసింది నీటుగ గడుగు అని
ఎం ఎం జెస్తా
ఉహు మా మా ప చెప్పాలి
చెప్పాలి నువ్వే
ఏంలేదు పూజ్తా
ఎంత పని చేసినా బురూరికె నిన్న మన ఎంట్లా ఓయ్
బోర్ గొడితే బకిట్ బట్టు
ఆల్రడి బకిట్ పప్పి
ఖ ఊఊఊ ఏవో మాట్లాడుతుందమే
మ్యావ్ మాయావ్ తురే
పెద్దమ్మ లేదు ఇంట్లో
ఉంది నిద్ర పోయింది
ఆహ
ఆయన వల్ల నైట్ అంతా నిద్ర ఉండదిగ
అవును
ఉమ్
పడుకున్నట్టు ఇప్పుడు బుడ్డీగాడు
ఉమ్ పన్నడు
ఉమ్ సంధ్యక్కకు జరం తగ్గిందా
తగ్గింది
ఉమ్
ఉమ్
ఇంకా మరి
అడగవా పూజీస్తా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎట్లా చేసినరు తని అడుగుతావేమోని చూస్తున్న ఇందాక నుంచి
నీకెట్టాల చేయరదాని నాకు తెలుసు అడిగడమెందుకు దండగా
నే చేసింది
ఎట్ల చేసినావు నోట్లు పెట్టుకుంటే ఏం లే అక్క గి డాడీకి పోదాం దా సప్పరిస్తు మరి
ఎట్టా జేసినవ్
రెండు మంచిగా ఉన్నా ఒక నాలుగైదు అ ఉల్లిగడ్డ అ
చి ఉలిగడ్డలో ఆలుగడ్డలో తెలువదు గాని నువ్వు ఫ్రెంచ్ ఫ్రైజ్ చేసినావు
ఆలుగడ్డలు ఆరుగడ్డలు తీసుకోవాలి తర్వాత వాటిని నీట్గా కడిగి వాటి పొట్టు తీయాలి
ఉమ్
తీసి తర్వాత వాటిని నీటిగ్గడిగి
ఎన్నీ సార్లు గడుగుతారు నీటిగా
మళ్ళీ గడగాలి
పొట్టు దిశ్నంకనే గడుక్కోవాలి మూతి
తర్వాత వాటిని ఇట్లా చెక్ పొడుగు కట్ జేయాలి ఆ షేప్ లో చేసి ఉప్పేసి ఉప్పులో కొంచెం సేపు వెట్టి తర్వాత్ ట్ట దీసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో బెట్టాలి తర్వాత ఐనంక తీసి దాన్ని ఆయిల్లో కిందా ఓనర్ వాళ్ళ దగ్గర ఉంది
ఉహు
హా తీసి ఇగా ఒకసారి ఫస్ట్ ఒకసారి కొంచెం సేపు ఫ్రై జేసి లైట్ గా ఫ్రై అయ్యేలాగా జేశి తీస్ అల్ దీసి పక్కన బెట్టి అయి ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రై జేయాలి. ఈసారి మంచి కలర్ ఒచ్చేటట్లు ఫ్రై జేయాలి. అంత్తే చేసి ఒక గిన్నెలోకి తీస్కొని ఉప్పుస్ కారం సరిపడేసి మిక్స్ చేస్తే టేస్టీ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రై తినడమే ఇంకా ఏమి తింన్డమే ఇంకా
అంతేనా
యాస్స్ దాంట్లోకి సాసు మైనిసుంటే బాగుంటది.
ఉమ్
ఆ ఇక్కడేమో కెచ్చప్పులు దొరుకుతాయి గానీ అవి బ్రెడ్ లోకి బాగుంటయి.
ఉమ్
ఆ వీట్లోకేంబాగోవ్
జున్ను కింద పడ్డదిర నాయన ఇయాల
ఎందుకు ఎట్లా ఈళ్ళు కడుగుతుంటే ఓచ్చి జారిందా?
ఉహు
ఆ
చెద్దర్ గప్పుకుంది కళ్ళల కళ్ళ మీద భయపెట్టిస్తాను బూబు అనుకుంటా అది కాలల వనికింది అంతే
దెబ్బతాకిందా
మూతికి కొంచము పలు చు
అవును
లే నువ్ లే ఏనుంచీ ఆ ముయ్
ఏడ్వాలే
ఏం ఏడ్వాలే ఛీ ఏమేడవలే అంటునేంది ఏడ్శింది ఈరో ఈరోసా ఈరో సైడ్ జూస్కుంటే ఎడలే అంటున్న మై ఏడవకుంటుంటదా
మర్ హాస్పిటల్ దీస్కపోయి ఒక టీటీఏ ఇప్పియ్యపేర్రు మరి
ఏమో
అన్నీ తీట పనులే జేత్తుంది రోజుకో దెబ్బ దగిలిచ్చుకుంటుంది
ఆల్ తమ్ముడు బుట్టిండన్న ఆనందంలా
పుట్టినకాంచే ఒక దెబ్బ దగిలిచ్చుకుంటుందిగా.
ఉమ్
తెల్సా మొన్న ముక్కులో దానిమ్మ గింజ బెట్టుకుంది
హూ తెలవదు
మొన్న నాకా ఎవర్ ఎవరు జెప్పిర్రోలే గాని
ఉమ్
మొన్న నాన్న తీసుకొని ఒచ్చిండు పైకి దానిమ్మగింజల్లు గిల్లి పెట్టింది పెద్దమ్మ తింటు తింటూనే ముక్కులో పెట్టుకొని మమ్మీ మమ్మీ అని పిలుస్తుంది నన్ను నేను చూద్దును గదా ముక్కులో ఎర్రగనిపిస్తుంది ఏందబ్బా అని చూస్తే దానిమ్మ గింజ ఇగ జూడు నవ్వు నాకెమో నవ్వోత్ తుంది భయమైంది ఏమిగ అప్పుడు పెద్దనాన్న నాన్న ఇద్దరూ ఉన్నరు ఇగ ముక్కు ఇ ఇట్లు ఇట్లా అనుకుంటూ తీసిండ్రు బానే ఏమ నవ్వు అసలు ఆరోజు ఏమ నవ్వొచ్చింది నాకు ఆ ఎక్స్ప్రెషన్ జూత్తే
హామ్
తీట తీటదయింది పూజిత అసలు నీయవ
సరేలే రిషిత జున్ను ఏడుస్తుంది
ఆ బాయ్
ఉమ్